మీ ఊళ్లే ఎమన్నా బర్రే దోర్ స్తదమ్మా బర్రేకావాలేమ్మ మాకు పాలెబ్ వాలి ఆ అవునమ్మా
బర్రె కావాలంట చూపించు
పాలిచే బర్రె కావాలమ్మా పాలుగు లేవు మాకు ఎండాకాలం దినము
ఆ మా దగ్గర కూడా బర్రలు లేవండి ఇప్పుడు దొరకవు బర్ లు
పాలకు బాగా ఇబ్బంది అయి అయితాందమ్మా చూడరాదమ్మా ఎక్కడైనా చివరకైనా అడిగి చెప్పరాదమ్మా
అడుగుతం అడుగుతం ఖచ్చితాంగా మా దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ అయితే దొరకవు దసరా టైమ్ లో దొరుకుతాయి
ఆ పాల మీన్నే బర్ బతుకుతాం అమ్మా మేము రోజుకో మూడు వందలో నాలుగు వందలు ఒత్తే ఖర్చులకయితయమ్మ ఎజురానన్ మీకెళ్లి బర్ నో
ఉ చూస్తాం చూస్తాం అండి చెప్తాం చెప్తాం
ఊమ్
ఇం అది మీ నీ ఉండే కదా బర్లు మూడు నాలుగు
పాలు బంజేష్ణయ్ పాలిత్తలెవ్వు ఒక బుడసచ్ పయింది బరే నమ్మినవ్ దాని మీదనే ఉంటమమ్మా పాల మీదనే మాకు ఏం పనులు ఉండయి
ఓ
ఆ పాల మీదనే బతుకుతమ్మా ఎక్కడైనా ఉంటే చూసి చెప్పురి కాస
ఊ చూస్తాం చూస్తాం
ఇప్పుడు లీటర్ కు వంద రూపాయలు అంటడ్రు బయట
ఊ
చనా వడకలు ఉండేటియి మాకు వడకలు అన్నీ పోయినయమ్మా ఇక్కడనా దుకుతే శపురి కస ఊ
ఎవరు
సరే అమ్మా